హలో ఆయరా
ఆక్క
ఎడిస్తున్నా
ఎంలేక్క కాద
అవునా తిన్నవా
ఎప్పుడ తింటన్నాక్క
ఎంకాారే
టమాటా
ఉందిడి టమాటో ఒకటేనే ఏమయలేదు అందులో
ఉట మాటే
అ
మదినా రాక
ఇతింట ఇవతేనాాలుగు
ఏం కసలు
మార్నింగ్ దొండక కర్రీ వేస్తే అది ఆఫ్టర్నూన్ వరకు అయింది ఇప్పుడు లెమన్ రైస్ చేస్తున్నా
అవునా
ఆ నిర్బాణ ఎవ అదే సరికదే హాస్టల్లోనైనా
ఆ హాస్టల్ లో లేత
హ్మ్ హు స వచ్చిలా మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిన వాళ్ళు
హ్మ్ వచిల్లుఇప్పుడే
అవునా మిమ్మలిని వాళ్ళ పండక్కి వెళ్ళరా ఇగ
ఎంట
వెళ్తారా మళ్ళీ లాస్ేస్తు ఉన్నా మరి
కాస సన్న సరే బంత
రదేపు సండే గ అదా కాలేజ్ ఉంద
అయ్యో ఎ ఎల్లుూరు నుంచిే రేపటే రేపే అనుకుంట
నువ్వు రేపు అనేసరికి రేపు అనుకోకపోతే ఎప్పుడు అనుకుంటారు
రేప అంటే సండే మండే అని అర్దుం
ఓ అవునా ఇంకా మరే రేపు ప్లానింగ్ సండే రోజు ఏమైనా ఉన్నాదా బయటకెళ్ళి షాపింగ్ చేయడం లాంటివి
ఏం లే తినుడు పండుడు లేసుడు గంతే
సండే కదా ఏమన్నా మూవీస్ గిట్లా చూస్తారా ఫ్రెండ్స్ తోటి కలిసి అవునా
హ్మ్
హాస్టల్లోనే ఉంటారు తింటారు పడుకుంటారు అంతేనే ఇగ
హ్మ్ హ్మ్ ని టాస్క్ అయిపోలే
ఇంకా నై టూ కాల్స్ ఉన్నాయి ఇదిగా ఉందా హ్మ్ అన్ని ఎన్ని అయినయ్ కాల్స్
ఇది ఫైవ్
మీరు మాట్లాడానియ్
నేన్ మ
అవునా ఉహ్ హా ఏమైన్నా కాల్స్ గిట్లా డిస్కనెక్ట్ అయినాయాయ్. ట్లా ఏం లేద్ హలో
హ్మ్మ్ చెప్పక్క
కాల్స్ ఏమన్నా డిస్కనెక్ట్ గిట్ల అయినయా అంటున్న. సిగ్నల్ లేక ఆటోమేటిక్గా కట్ అవ్
ఫస్ట్ ఒక కాలు అట్లనే కట్టయింది. ఆటోమేటిక్గానే తోట్ మాట్లాడే
ఓ అవునా
అయినా మరి అవి టాస్క్ పెట్లా పోతాయి అవి
ఏ హే వాళ్ళు చూస్తారు. మళ్ళీ అవి నెట్టు ప్రాబ్లం వల్ల పోయినాయి కాబట్టి ఏం గాదు. ప్రాబ్లమ్ ఏందో మరి సిగ్నలేకపోవ్ గొడవలు అయితేదేమో
మ్మ్
ఎంగదు ఇంకా మరి రేపు ఏమైనా స్పెషల్ ఉంటది హాస్టల్ లో
ఏంటక్క
రెప్పనా స్పెషల్ ఆ మీకు ఆమ్ అంటున్నా. ఫుడు
టెనె
వొంది చికెన్ పెడతారా. బాగుంటదా కర్రీ
మరీ మంచిగా ఉంటదాని చెప్పాలేన్ మరీ బాగుని చెప్ప యావరేజ్ చూషె గడ్జయి గదా మంచి ప్రశ్ననే అడిగిళ్లు
ఇపుడు మళ్ళీ ఇంత ఎర్లీగ తింటె, మళ్ళీ నైట్ ఆకలి గాద మీకు? సెవెన్ థర్టీ
అయితాయితి
ఏమన్న స్నాక్స్ గిట్ల తీస్కుంటర?
ఆ
ఉ హు ఇంక
ఈ టాస్కులు కంప్లీట్ గైనంకొక. టైమ్ అనేది ఉండద? అలా ఈ టైం లోపు కంప్లీట్ చేసేయాలే అని?
ఉంటది. ఫోర్ డేస్ లోపు చెయ్యాలి ఇంక ఇన్కమ్
ఫోర్డేసా?
ఆ. ఫోర్ డేస్, ఫైవ్ డేస్ లోపు.
నాద్ ఎక్కువనే ఐతుంది గ
ఆ మరి చెయ్యాలె, మాట్లాడాలే ఎవలికన్నా కాల్ చేసి.
ఆ
అట్లయితే తొందరగా అయిపోతది
ఆ
ఇంకా ఏమన్నా షాపింగ్ చేస్తుర పండగకి
హ్మ్ హు ఏం కాదండలే
హ్మ్ హు సమ్మర్ కదా మరి మీకు హాస్టల్ ఫుల్ డేనే ఉంటాయా కాలేజీ హాఫ్ డే ఉంటదా
ఫుల్ డేనే మాకు హాఫ్ డే గట్ల ఏం ఇయ్యారు
హెన్ హు ఈ మధ్య సమ్మర్ హాలిడేస్ ఎప్పుడూ ఇస్తారు
మే మేలో ఇస్తారు కావచ్చు
అవునా అంటే ఇప్పుడు స్కూళ్లకైతే ఇయా సిక్టీంత్ నుం చి హాఫ్ డే స్కూల్స్ అంట ఎండలు బాగున్ న్నాయ్ కాబట్టి నెక్స్ట్ మంత్ హాలిడేస్ ఉం ఎ వాళ్ళకి కియో సిన్మా అయిపోయిన్ తర్వాత నేనా
ఆ మా సేమ్ అయిపోయిందా
ఎంత వన్ డే అంటే వన్ మంత్ ఇస్తారా హాలిడేస్ మీకు సేమ్ అయిపోయి నంక
ఆ ఇస్తారు
మళ్ళీ జూన్ లో స్టార్ట్ అయితది
ఆ మల్లి జూన్
హ్మ్ హు ఇంకా ఏమన్నా చెప్పండి హలో హలో హలో హలో హలో వినపడట్ల లేదా హలో హలో అని
చెప్పు నేను టైం చూస్తున్న ఇంతసేపు అయింద్ అని
అవునా టైం అయిపోయానాక నేనే కాల్ కట్ చేస్తా కానీ టెన్ మినిట్స్ కాగానే
చెప్పు ఇంక
ఇంకా మీరు కూడా మాట్లాడాలి ఒక్కరే మాట్లాడితే ఎలా
మీరేం ప్లానింగ్స్ ఉన్నాయి రేప్ సండే
సండే అంటే మాకు మరి ఇన్ని మ్యారేజ్ ఉన్నది కాబట్టి వెళ్ళాలి అట్ ఒ మార్న్ మా రిలేటివ్స్ ది మా దగ్గర వాళ్ళది వెళ్ళి రావాలి అటు సైడ్ జర్నీ వన్ అవర్ వడ్తాది మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ ఒస్తాం ఇక మీ ఫ్రెండ్స్ ఎవరైనా మ్యారేజ్ లు అయినయా
ఎవరివి కాలే కాలే ఎవరివి
ఒహో
ఉం అందరు చదువుకుంటున్నారు
ఉహుమ్
టెన్త్ ఫ్రెండ్స్ అయినయి
ఉమ్
ఒక ఆమె మా బెస్ట్ ఫ్రెండ్ అనేడ్ ఆమెను మా ఊరికే ఇచ్చారు మనూర్ అచ్చి మా ఊరికే ఇచ్చారు
ఆహా ఎల్లిళ్ల మ్యారేజ్ కి మీరు
ఆ ఆమె టెన్త్ లే పెళ్లి అయిపోయింది
అవునా
ఇద్దరు ఒక పాప ఒక బాబు కూడా పుట్టిండు ఆమెకు
ఆహా
హు
ఆ ఇంకా ఇంకా సమ్మర్ లో మీరు ఎలాంట్ డ్రెస్సెస్ వేస్తారా ఎక్కువ కాటన్ వేస్తారా. లేకపోతే ఎలాంటి ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తార్ సమ్మర్ లో మీరు.
ఆలీన్ వన్
ఆలీన్ వన్నా మీకేమన్నా ఆ కాలేజీ కాబట్టి డ్రెస్ కోడ్ ఏమైనా ఉంటదా
కాలేజీ కోడ్ ఉంది
అవునా
ఊ
ఇంకా ప్రాక్టికల్స్ ఇట్లా కంప్లీట్ అయినాయా మీకు
ఆ అయిపోయినాయి
అవునా ఇంకా చెప్పండి హాలిడేస్ క ఇంటికి వెళ్తారు ఇగ అమ్మ వాళ్ళ ఇంటి కి
ఆ
ఉహు ఇంకా తిన్నారా అయిపోయిందా తినడం
హు అయిపోయిది తినడం మీరు తిన్నరా అక్క
ఇంకా తినలేదు ఇప్పుడే చేస్తున్నా నేను లెమన్ రైస్ లెమన్ రైస్ ఇంకా బావుంటే ఫ్రెండ్స్ అందరు కలిసి ఓకె సారి తింటారా మీరు
ఆ
ఉహు ఇంకా ఉగాదికి మీరు ఏమైనా అప్పాలు చేసుకుంటారా ఓన్లీ బక్షాలు పచ్ తడి మాత్రమే చేస్తుకుంటారా
ఓన్లీ భక్షలు మాత్రమే
ఎందుకు లె దసరా అయినా ఎసుకున్నారండి
మంచిగానే జెసినం
నేను షాపింగ్ ఇట్లా అప్పుడు డ్రెస్సులు ఇట్లా తీసుకున్నారా
ఆహా ఏం తీసుకోలే అప్పుడు
అవునా మీరు డైలీ వెళ్ళి ఆడతారా ఉగా అది బతుకమ్మ కి
ఉగా
హలో
వెళ్ళాం మేము డైలీ ఓన్లీ ఫస్ట్ బతుకమ్మ ఒక్కటి
లాస్ట్ బతుకమ్మ గా ఉమ్ ఇట్ల దసరా ఎలా జరిగింది మీ దగ్గర
ఉమ్ మంచిగానే జరిగినాయి
సరే రా మరి
సరే మరి
ఉమ్